హలో హలో
ఆ హెలో
ఆ వాయిస్ బానే వినిపిస్తుందా
ఆ వినిపిస్సుంది వినిపిస్సుంది
హుమ్ మా ఇంట్లో అయితే జాయింట్ ఫ్యామిలీలాగేమి ఉండంలే మా ఇంట్లో మేము నలుగురమే మా అన్నయ్య నేను మా అమ్మ మా డాడీ ఉంటాం
హ్మ్
కాకపోతే దగ్గర దగ్గరలోనే ఉంటారు మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ పిన్ని. మాకి ఇద్దరు తమ్ముళ్ళు అన్మాట
ఆహా
హ్మ్ తర్వాత ఏమో మా అత్త వాళ్ళు కాకపోతే కొంచెం కొంచెం దూరమే పక్క పక్క ఊర్లే మేమేమో పక్ కూర్లో ఉంటాం వాళ్ళేమో పక్కూర్లో ఉంటారు అవున్ అంత పెద్ద దూరమేం కాదు మా అత్తా మా బావ తర్వాత మళ్ళీ మా నానమ్మ ఉంటారు అలాగా అంటే ముందు జాయింట్ ఫ్యామిలీ లాగే ఉండే వాళ్ళం మా చిన్నప్పుడు మా నానమ్మ ఏమో తాతయ్య గారు అందరూ ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళం అనేమాట
మ్మ్ హు హ్మ్
మా చిన్నప్పుడు తర్వాత మేము ఇంటి ఉంటది కదా అక్కడికి వెళ్ళిపోయాము ఎం ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోయాం అన్మాట తర్వాత ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు కలిసి వాళ్ళు మాత్రమే ఉండేవారు ఇంకా మేము మాత్రం విడిగా అక్కడ ఉండేవారు మా అమ్మ మ్మా మా తాతయ్య వాల్లు అక్కడ ఉండేవారు మా తా తయ్యా షుగర్ ఫ్యాక్ ఆ అక్కడ పని చేసేవారు
మ్మ్
ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము అన్నమాట మేము
ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో తాత అమ్మమ్మ పిన్నిలు బాబయిలు అత్తమ్మలు మామాయిలు ఇం ఇ వదిన వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు కదా
అవును
దాని వల్ల మనల్ని చూసుకోవడానికి కూడ చాల మంది ఉంటారు మనము ఒక వేళ మనం దూరం నుంచి వెళ్ళిన న్నే మాట్లాడీడు మాట్లాడించడం పలకరించడం ఆప్యాతంగ చూసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటది ఆ ఇంకా వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగాలు ఇంక వాళ్ళ ఆప్యాయత మనల్ని పలకరించడం మనల్ని చూసుకోవడం అట్లా బాగుంటది ఇప్పుడు మనకంటే ఒక పెద్ద కుటుంబం ఉ ఆ ఇంక చిన్న ఫ్యామిలీకి ఒచ్చేస్తే ఈ చిన్న ఫ్యామిలీలే ఎంత మంది ఉంటారంటే ఇక అమ్మ నాన్న ఇంక వాళ్ళ పిల్లలు
ఉ అంతే
ఇంకా రోజు జరిగే దాంట్లో ఆ వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు ఒకవేళ అమ్మ నాన్న ఏదన్న ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళని స్కూల్లో దింపేసి ఇంకెళ్ళి పోతారు సాయంత్రం అట్ల వస్తారు అదే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలోన అయితే ఆ వాళ్ళు ఎక్కడికైన పని మీద వెళ్ళినా వాళ్ళు చూసుకుంటారు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని ఒక నమ్మకం
అవును ఇంక ఏంటి మా చిన్నప్పుడైతే మేము నలుగురుమే ఉండేవాళ్ళం కదా అక్కడ మా అమ్మమ్మ మా నాన్నమ్మ గాని ఉ అంటే వాళ్ళకి మమ్మల్ని అప్ప చెప్పేసి వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళచ్చు అంటే ఇంకా ఇంకా మేము నలుగురుమే కాబట్టి మాకోసం మా అమ్మ ఇంకా మా మా ఇంటి దగ్గరే ఉండేది అనమాట ఎక్కడికి ఏ మాముల్గ ఏ పనికి వెళ్ళదు ఇంకా నన్ను చూసుకుంటే ఇంట్లోనే ఉంటది ఇంక
ఉ ఇప్పుడు మనకం పెద్దవాళ్ళు ఉంటే ఇంకా అట్లా పనులు మానేసుకొని కూర్చోవల్సిన అవసరం ఉండదు ఇంక వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక నమ్మకం ఉంటది
అవును మళ్ళీ మా మా నానమ్మ అయితే ఎక్కువ ఏంటి పనులు చెప్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి మనకి పనులు పిస్తా ఉంటరు కదా మా నానమ్మ అయితే అన్ని చెప్తా ఉంటది అనమాట మాలుగా ప చెళ్ళు పడితే ఇలా పే ట్టాలి మాములుగా ఏమన్నా చేస్తే ఇలా చెయ్యాలి కర్రీస్ ఏమన్నా ఒన్ మామూలుగా ఏ ఆ కర్రీస్ ఇలా చెయ్యాలి అని మనకి ఒకటి చెప్తా టారు కదా ఎప్పటి నుంచో చేసేవి మా తాతది అయితే ఏంటి నేను నామ్ అదే నీళ్ళు చింమ్ముతాం కదా ముగ్గేసేటప్పుడ్ గట్ట ఆ నీళ్లేసేటప్పుడ్ ఇలాగెయ్యాలి అలాగె య్యాలి అన్ చెప్తా ఉండేవార్ అన్నమాట.
ఆ వాళ్ళ సాంప్రదాయాలు వెళ్ళేమేం పాటించిన్రో ఎప్పుడెప్పుడూ ఓకే వాళ్ళు అవన్నీ గుడా వాళ్ళ అలవాట్లన్ని మనకి చెప్తూ ఉంటారు. మా ఇంట్ల పెద్దవాళ్ళన్
ఆ అదే మళ్ళీ మా తాతయ్యేమో మొక్కలు కుడ ఎక్కు పెంచుకోరన్మాట ఏ ఎక్కువా విత్తనాల్ తీస్కొని ఆ మొక్కలు గట్ట పెంచి అప్పుడైతే కూరగాయల్ ఎక్కువ మనింటి దగ్గరే పండిచ్చుకునే వాళ్ళం గదా మనం. కొనుక్కోవడం చాలా తక్కువ అసలే పల్లెటూర్ కదా మాదీ ఇంకా ఇంటి దగ్గరే అన్నీను. అట్టికాయలు ఇలాంటియన్నీ కూడా ఏంటి పక్క పక్క పొలాలుంటే వాళ్ళందరూ ఫ్రీగానే తెచ్చిచ్చేవారు.
ఉమ్ అవింక పెద్ద వాళ్ళు గుడా ఇంట్లో ఖాళీ ఉండడం ఎందుకు అనీ ఏం చేస్తరంటే ఇప్పుడు ఎండాకాలం అయితే ఏదొక చిన్న చిన్న మొక్కల్ నాటడం వర్షాకాలం వస్తే మక్కజొన్నలు గానీ లేకపోతే రావులు, పల్లీల వన్నీ పెంచుతా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎండాకాలం వచ్చేలోపు అవి పెద్దగైపోయి వాళ్ళ మన్మన్లో మన్మరాల్ ఇంటికొచ్చే లోపు అవన్నీ ఒక దగ్గ సంచిలో కట్టేసి వాళ్ళ కోసం అని ఇట్ల దాపెడుతూ ఉంటారు. అసలు పెద్దవాళ్లుంటే అసల్ మనకి చాలా లాభాలుంటయి పెద్ద ఫ్యామిలీలుంటే
ఉమ్ మా నానమ్మ కూడా నేను వెళ్ళినప్పుడల్లా ఇంటికెళ్ళినప్పుడల్లా అప్పుడు కొంచం ఆ వాళ్ళక్ కొంచి ఇంటిక్ దగ్గరే ఉండే వాళ్ళం అన్నమాట మా కోసం ఏంటి లడ్డూస్ లడ్డులేమన్నా ఉన్నా ఏమన్న తెచ్చిన గాని నా కోసం దాసి పొ పొట్లం కట్టి పెట్టేదన్మాట నేన్ ఎళ్ళినప్పుడల్ల నాకిచ్చేది.
అం వాళ్ళ ప్రేమని మనక్ ఎప్పుడు పంచుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ వాళ్ళు అప్పుడెలా ఉన్నారో ఇప్పటికి అలా అలానే ఉంటరు అలానే ఆలోచిస్తరు. కనీ మన ఇప్పుడు జనరేషన్ కొచ్చే వరకీ వాళ్ళ దృష్టిలో ఎక్కడికైనా ఎళ్తే అక్కడి కెళ్ళకూడదు ఎందుకు ఈ పన్ చెయొద్దు ఇంకా చిన్న పిల్లవే అన్ ఆర్పిస్తూ ఉంటార్ అదొక్కటే అట్ల
అవును మ్ అంటే వేరే మనకేమో జాబ్స్ దొరకాలంటే అదే పన్ దొరకాలంటే వేరే వేరే దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గరే చేస్కుందామంటే దొరకవు కదా బేగా మ్ అవును అంత దూరం వెళ్ళాలా అప్పుడు చెయ్యాలా అప్పుడు అమ్మాయి అయితే పెళ్లి చేస్కోవాలీ అంటే పెళ్ళి బేగ చేసేయాలి అన్నట్టు చెప్తా ఉంటరు ఇంటి దగ్గర పెద్దవాళ్ళుంటే
అవును కానీ ఇప్పుడూ ఉన్నా ఇప్పుడున్న ఈ జనరేషన్ అయితే ఎట్లా అంటే మనం బాగా చదువుకోవాలి చదువుకోని ఇట్ల జాబ్ చేయాలి. ఆ జాబ్ చేసిన్ తర్వాత బాగా సంపాదించాలి పైసలు మంచిగా పన్ కాలి అన్నట్టు, కనీ వాళ్ళు చిన్నపిల్ల ఎక్కడికెళ్తదో, ఎలా ఉంటదో, ఏం చేస్తుందో వద్దు వద్దు వద్దు అని తొందరగా పాడైపోతారు అంటరు కదా అమ్మాయిలు తిరుగుతే
అవును
ఆ భయానికి తొందరగా పెళ్లి చేసేసి ఇంక ఇంట్లో కూర్ కూర్చో పెడతార, అదే ఇప్పుడు చిన్న ఫ్యామిలీలో అయితే అమ్మ, నాన్న. వీళ్ళందరికి చెప్పాల్సిన అవసరం ఉండది, ఇట్ల ఇట్ల ఇట్ల అని. చెప్పినా సరే మనం గుడ కష్టపడుతున్నం కదా, మన పిల్లలు మనలా కష్టపడకుండా చదువుకొని చేసుకుంటుర్రు కదా అని వాళ్ళకు ఒక నమ్మకం ఉండి ఏమనరు.
ఆ అవును ఉమ్ ఈ కానీ నేను కూడా ఏంటికి డిగ్రీ డిగ్రీ వరకు చదివాను అన్నమాట. మా ఇంట్లో చదువుపిచ్చారు, మా నాన్న కూడా అంతేమి ఆ ప్చ్ జాబ్ చే అంటే పెళ్ళి ఇప్పుడే చేసేయాల అని ఏం అనుకోలేదనమాట, ఆ సరే చదువుతుంది కదా చదవనీయ తర్వాత ఏమన్నా తన కాళ్ళ మీద తనే నిల్ నిలబడాలి అన్నట్టు ఆలోచిస్తారన్నమాట. మా ఇంట్లో అయితే ఉమ్
ఇప్పుడు అందరూ ఎలా అంటే ఒక మంచి ఆ స్థాయిలో ఉండాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు అంటే ఎవరికొక్కలకి కట్టబెట్టేస్తే అయిపోతది పని అని అట్ల అనుకున్నా, రు కానీ ఇప్పుడు మాత్రం చదువుతే చ దువు తనే అన్ని అని చదువుపిస్తూ ఉంటారు ఇంకా.
అంతే ఇంకా మా టెన్త్ క్లాసు లో అయితే చాలా మందికి పెళ్లి చేసారనమాట. అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరికి పెళ్లీలయిపోయినయి చాలా వరు కు నేనా ఇంటర్ లోకి వచ్చేసరికి, ఉమ్ ఇంకా వాళ్ళ పెళ్లిల్ ఈ ఇంక వాళ్ళకి పెళ్ళికి ఎళ్ళడము, గిఫ్ట్స్ ఒకటి కొనుక్కు తీసుకెల్లడము, ఇవ్వడము అయిపోయింది ఇంకా. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు అనమాట.
అచ్చా
అవును టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ అలాకే వెళ్ళిపోయారు, తర్వాత ఇంటర్కి వచ్చాక ఒకే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కోసమే నేనా ఏంటి ఇంకా మేమీద్దరము ఒక క్లాస్ లోనే ఉంటాం అనుకుంటే, తనేమో తెలుగు మీడియం, నేనేమో ఇంగ్లీష్ మీడియం అనమాట.
ఆహ
ఉమ్ ఓకే బ్యాచ్ తీసుకున్నాం కానీ వేరే వేరేగా అయిపోయింది ఇంకా, తనకి ఏంటి ఇంటర్ అయిపోగానే తనకి పెళ్లి చేసేసారు
ఉమ్
ఇంకా డి ఉండేదల్ల నాకు డిగ్రీ ఫ్రెండ్సే అనమాట.
ఆహ
ఉమ్ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇద్దరికి అయిపోయినై పెళ్లిళ్లు ఇంక మా కూడా చూత్తున్నారు ఇంకా, డిగ్రీ అయిపోయింది కదా ఇంక్ ఖాళీగా ఉంటునము ఇంకా పని దొరకాలంటే వేరే ఊరికెళ్తే గానీ దొరకట్లేదు. ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా ఇంకా చేసేయండి, చేసేయండి అంటున్నారు మా పెద్దమ్మళ్ళ. మా పిన్ను వాళ్ళు అందరు అనమాట
ఉహు
ఉమ్
ఇంకా వాళ్ళ కోస ఇక మనం చేసుకోక తప్పది కొన్ని కొన్ని ఒక సైడ్ ఏమో వాళ్ళని పట్టించుకోద్దు అనిపిస్తది కానీ ఇంకా కొన్ని జన్ జనరేషన్స్ ని అయితే మనం ఏం మార్చలేము
అప్పుడైతే బేగా పెలిచేసేయాలి అని అన్నట్టు ఆ మైండ్ సెట్ లో ఉండేవి చాలా మంది
హ్
హు
ఇప్పుడు కొందరు అలా ఉన్నారు కొందరు బానే ఉన్నారు ఇంకా
అవును ఇప్పుడైతే చాలా మంది చదివిపించాలని అని అనుకున్ న్నారులే ఇప్పుడు చదవాలి కదా ఆ చదివితేనే రేపు పొద్దున్న వాళ్ళకి కొంచెం బాగుంటది రేప్ పొద్దున్న వాళ్ళకి లైఫ్ బాగుంటది అంటూ ఆలోచిస్తున్నారు అంటం అలా ఉంటేనే బెట్ టర్ కదా అమ్మాయిలకి కూడా ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేస్తే వాళ్ళకి కూడా అన్ని తెలుస్తయి. ఇలా ఉంటది అలా ఉంటది ఆ బయటికి వెళ్తే ఇలాగా నడుచుకోవాలి అన్నట్టు వాళ్ళ కూడా తెలుస్తది.
ఆ
హ్ ఇంకా మా అమ్మవాళ్ళకయితే ఏమి తెలియనప్పుడు పెళ్లి చేసేసారు అంటది మా అమ్మ అయితే టోమ్
ఆ ఇంకా
ఆ బేగ పెళ్లి చేసేసారు ఇంకా నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు అయ్యే ఇక్కడికి వచ్చాక అంత కొత్త కొత్తగా ఉండేది అని చెప్తా ఉంటది అనమాట మా అమ్మ. హ్ హు
ఈ జనరేషన్ లో జాబులే చేస్ జాబ్ వెంటనే చేస్తున్నారా ఆ జనరేషన్ లో ఆ పెళ్లి అనేది అట్లా ఇంకా పెళ్లి రాగానే కొత్త ఆచారాలు ఇంకా కొత్త పని కొత్త కొత్తగా ఎట్లా చెయ్యాలి అత్త వాళ్ళు ఎట్ల ఉంటారో అని భయము